హలో హలో
హలో
బాగున్నాం మీరు బాగున్నారండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మా పిల్లతో ఆడుకుంటున్నాం
ఏం గేమ్ ఆడుతున్నారండి నేను ఖాళీ ఉండి స్నాక్స్ తింటున్నానుండి
అవునండి మేము ఇదే ఫ్లాష్ కార్డ్స్ తో చుపూ బొమ్మలు చూపించుకుంట టు ఆడుకుంటున్నామండి
భోజనం చేసరండి
ఇంకా లేదండి చేస్తాము. మీరు చేసారండి
ఏం కర్రి ప్రిపేర్ చేశారండి
మేము ఈరోజు రసమూను చికెన్ ఫ్రై చేస్తామండి
మీకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టమండి
నాకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇష్టమండి మీది మీరు తింటారండి చికెన్ ఫ్రై చికెన్ మ్యగినేట్ చేసి చేస్తారా మీ మీరు ఏ విధంగా చేసుకుంటారు
ఫ్రై అయితే ఇష్టం కానీ నేను మామూలుగా కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటాను
అవున ఫ్రై కన్నా కర్రీఏ గ్రేవీ కింద బాగుంటుంది
ఏ తింటారండి
మేము బిర్యానీ తింటామండి
మీరు ఎప్పుడైనా కుక్ చేసారండి
ప్రిపే ప్రిపేర్ మా పిల్ల కోసం చేస్తూ ఉంటాను ఎక్కువగా ధమ్ బిర్యానియే చేస్తానండి
ఫోన్గా ప్రిపేర్ చేస్తారు లేకపోతే యూట్యూబ్ లో ఏమైనా చూసి చేస్తారా అండి
ఎక్కువగా యూజు చేసే ముందు ఒకస ఒకటి రెండు సార్లు యూట్యూబ్ లోనే చూస్తూ చేస్తూ ఉంట మీరు అలాగే చేసుకుంటారా
లేదండి నేను మా మమ్మీ గారిని అడిగి అది అలా చేస్తాను
మీ మదర్ వంటలు బాగా చేస్తారా
ఆ బాగా చేస్తారండి
భోజనం చేసారా
ఆ ఇంకా లేదండి స్నాక్స్ ఉంటే అవి తింటున్నారండి
ఏం స్నాక్స్ తింటున్నారండి
చకోడిలు అంతే
అ
మార్నింగ్ ఏం టిఫిన్ ప్రిపేర్ చేస్త సరేనే
మార్నింగ్ టిఫిన్ మ బజ్జీలు వేసానండి ఇంట్లో
ఆహా
మీకు బజ్జీల అంటే ఇష్టమేనా బజ్జీలిస్టమేనా మీకు
ఆ ఇష్టమేనండి బజ్జీ పూరి
బజి పూరి అట్ దోసా
ఇడ్లీ అంటే అంత ఇష్టం ఉండదండి మళ్ళీ
ఇడ్లీ అంటే మాకు ఇష్టముండదు
మీరు ఎక్కు ఏ టిఫిన్ ఇష్టపడతారండి
మేము ఎక్కువగా మా ఇంట్లో దోశలే తింటారు ఎగ్ దోశ అలా తింటారండి ఆ ఆనియన్ దోశ కూడా ఇస్ తినరు మసాలా దోస అంటే ఎగ్ దోశ వేస్తాం కదా ఆప దానిపైనే కొంచెం మష్ చాలెయడానికే చూస్తాను నేను మా ఇంట్లో ఎక్కువగా ఎగ్ ఎగ్గు దోషె ఇష్టపడతారండి ఊ
సరేండి
అవునండి నేనే నైట్ నానబెట్టి ఆ మార్నింగ్ నానబెట్టింది నైట్ నైటు మిక్స్ తీయెసి దోసలేస్తూ ఉంటానండి
ఎగ్ దోశ ఎలా ఏస్తారో ప్రాసెస్ చెప్తారండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు
ఈ ఎగ్ దోసా ఉమ్ మార్నింగు లెవెనొ టెన్ ఆ టై లోనే కొంచెము ఒక కప్పు మినప గుళ్ళు తీసుకుంటే రెండు కప్పులు బియ్యం తీసుకుంటాను తీసుకుని అది నానబెట్టేసుకుని ఈవినింగ్ టైమ్ లో ఆ రెండిటిల్ని మిక్సీ పడతానండి కొంచెం మెత్ త్తగా రావడం కోసం అని చెప్పి కొంచెం రైస్ వేస్తారు అందులో
ఈవినింగ్ మిక్సీ పట్టేటప్పుడు వేస్తారండి రైస్
ఆ మిక్సీ పట్టేటప్పుడు వేస్తాము అద అయిపోయిన తర్వాత దాన్ని నైట్ కొంచెం తీసుకుని బయట పెట్టుకుంటాను
ఇదంతే ఈవినింగ్ మిక్స్ పట్టిన తర్వాత అండి
ఆ అవునండి పడుకునే ముందు మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను
ఆవ్
మార్నింగ్ దోశ పల్ బాగా పల్చగా వేసి పలుచగా వేసుకుంటారా మీరు కూడా
ఆ పల్
ఊ వేరే దాంట్లోకి ఎగ్ కొట్ పెట్టి కొంచెం ఆనియన్స్ చిల్లీ అ వేసి కొంచెం మసాలా వేసి ఆ పల్చటి దాని మీద ఈ ఎగ్ ది వేసెస్
వేసేసానండి అంతేలెండి ఎగ్ దోస
ఆ అంతేనండి దానిపైనే ఏమన్నా మసాలాలు ఉంటే ఇంట్లో ఏసుకుంటామండి ఆ మ మషాలాలు ఏమన్నా ఆచి మషాలా చిల్లీ చికెన్ మషాలాలు ఉంటాయి కదండి ఆ ఆ దాని పైన వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటామండి
చాలా ఈజీగా ఉందండి ప్రాసెస్ ఈసారి ఖచ్చితంగా ట్రై చెయాలి
ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుం
అంతేన ఇంకేమి ఆడ్ చేయ హలో
ఇంకా అందులో ఏమి యాడ్ చేయమండి అంటే చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు తిడానికోసం అని చెప్పి మేము అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అవునండి
కరిస్లేం బా కుక్ చేస్తారండి
కర్రీస్ లోనండి ఎక్కువుగా నేను ధమ్ బిర్యానియే చేస్తాను కా అంటే కర్రీస్ దాంట దాంట్లోకి రైతానే ఎక్కువ ప్రిపేర్ చేస్తాము నేను అంతగా చేయనుండి
స్టేబుల్లో లో ఎం కర్రీ చేస్తారు
ఏంటండి
వెజిటేబుల్నా అంటే నాన్ వెజ్ కాకుండా
వెజిటేబుల్స్లో అంటే ఎక్కువగా నాకు వంకాయ వంకాయ ప్రిపేర్ చేస్తాము
నాకు కూడా వంకాయ అంటే చాలా ఇష్టము అండి
అంటే వుత్తు వంకాయ తినలేమండి వంకాయ ఎండు చేపలు కానీ గుడ్డులు కానీ ఉండాలి అందులోకి
అవు గుత్ వంకాయి ఇంకా బాగుంటది
ఆ నేను ఇంటి వద్దనే మొక్కలు పెంచుతా ఉంటాను మీరు మొక్కలు పెంచ హ్మ్ అవునండి వచ్చినట్లోనే తీసి ఇట్లో ఏద ఒకటి వంతూ ఉంటాను మీరు గార్డెనింగ్ ఇష్టమా
ఆ ఇష్టమండి అవి చాలా టేస్ట్ ఉంటాయి
మ్మ్ ముందులు ఏమి అయ్యకుండా పెంచుతారు కదా
అవే హెల్తీ
పూల మొక్కలు పెంచుతారండి
అంతం
పుల మొక్కలు పెంచుతు ఉంటరా
ఆ పెంచుతామండి గులాబీ కనకంబరాలు
మ్మ్
మీకు ఏ ఫ్లవర్స్ అంతా ఎక్కువ ఇష్టమండి
నాకు మల్లి ముగ్గులంటే ఇష్టమండి అవి ఇప్పుడు యాసాకాలమే ఉంటాయి కదా అవునండి ఇప్పుడే కాస్తూ పూస్తూ ఉంటాయి
స్టార్ట్ అయినాయండి ఇంకా లేదండీ
స్టార్ట్ అయినాయండి మల్లి మొగ్గుల్లో మధ్యలో కనకంబరాలు వేసుకుని హ్మ్ అవునండి లేకపోతే మల్లె ఇట్లో ఆకులు వేసి కడతారండి అది కూడా చాలా బాగుంటుంది
అలాగా చామంతాటలో కూడా కలిసి
అవును ఆ కడతా వేసి కడతారండి దాన్ని ఏదో పేరు అంటారు ఆకు పేరు చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది మ్మ్ కాగడాలు కాగడాల్లో కూడా వేసి కడుతూ ఉంటారు మరుమం అంటారు దాన్ని
ఇగా ఉంది
శ్రీ లోనే ఉంటూ ఉంటుంది
అఓ
ఎప్పుడైనా నర్సరీక్ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా దొరుకుద్దేమోనని
అదెప్పుడుకి దొరకలేదండి మరి
కలేదండి దాంట్లో ఇంకోటి ఉంటా ఇంకో రకం ఉందని అదే చూపిస్తున్నారు
చిన్నగా ఉన్నాయ లేక్పోతే పెద్దగా ఉన్నా
ఆకువా కొంచెమూ గ్రీన్ గ్రీన్ కలర్ లొ కాకుండా కొంచెం బూడిద రంగులో ఉంటదండి పైన లేయరు బూరిదీ ఉన్నట్టుంటదండి ఎప్పుడనైనా నర్సరీక్ కెల్నప్పుడు ట్రై చేయండి
ఆ సరే రీసెంట్ గా మూవీస్ ఏవైన చూసారండీ
రీసెంట్గా మూవీస్ ఏమి చూడ్లేదండి ఓటిటి మూవీసె చూస్తూ ఉంటాం
మ్
మూవీస్కెళ్తారండి మీరు
ఆ వెళ్తూ ఉంటామండి ఫెస్టివల్స్ టైమ్ లో
మాముల్గా రీసెంట్ టైమ్ లొ వెల్రండి
ఆ ఎల్లమండి
మ్ పాప ఉంది కదండి ఇబ్బంది అయిపోద్ది
భోజనం చేసారండీ స్నాక్ స్నాక్స్ తింటు
ఇంకా లేదండి స్నాక్స్ తింట్నం
మ్
మీర్ తిన్నారండీ
ఆ లేదండి ఇప్పుడ్ ఇప్పుడు బోజనం చేయాలి
మరి పాప పెట్టారండి చాలా టైం అవుతుంది కదా ఈవినింగ్ మరి ఏం కర్రీ అండి
ఈవినింగ్ కడా అదే ఉంటదండి అదే తినాలి ఇంకా
మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందండి ఎండలు బావేస్తున్నాయా
మార్నింగ్ అంతా బాగ ఎండ్లేస్తున్నాయ్ ఆఫ్టర్నూన్ నుంచీ నైట్ టైమూ వన్ దగ్గర్ నుంచి మళ్ళీ మార్నింగ్ టెన్ వరకు బాగా మంచుకురుస్తుంది
మాక్ కుడ చాలా మంచిగా ఉంటుందండి టూ డేస్ నుంచి
ఎదురున్న బండ్లు కూడా కనిపించట్లేదు అంటున్నారండి
మీర్ ఫెస్టివల్స్ బాగ్ చేసుకుంటారాండి
బాగనే చేసుకుంటూ ఉంటమండీ
ఎవ్రీ ఫెస్టివల్స్కి రిలేటివ్స్ వస్తారండి ఇంటికి
కొన్ని కొన్ని ఫెస్టివల్స్ కి ఇంపార్టెంట్ అయినట్లికి వస్తారండి అంటే చిన్ చిన్ని ఉంటాయ్ కదండి దసరా అని ఉగాదని వాటిల్కి రారండి పెద్ద పెద్ద పండుగలకు మాత్రమే వస్తూ ఉంటారు
క్రిస్మస్ సంక్రాంతికి వాటిల్కి వస్తారు
క్రిస్మస్ కి సంక్రాంతికిి ఇంట్లో ఏమైనా హ్యాపీ బర్త్డే ఫంక్షన్స్ కి బర్త్డే ఫంక్షన్స్ కి వస్తూ ఉంటారు
బా సెలబ్రేట్ చేస్కుంటారండి మీరు రీసెంట్గా చేసుకో సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్ గురించి చెప్పండి
రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నానంటే సంక్రాంతేనండి మీతో మాట్లు ఆ బాగానే చేసుకున్నామండి మీతో మాట్లాడం మాకు చాలా సంతోషంగా ఉందండి
థ్యాక్ యూ అండి
ఆ